హలో
హలో
ఉమ్ లాస్ట్ కొచ్చేసరికె ఏం మాట్లాడలే
ఆహా ఏమో ఇనిపిలే అప్పుడికి సెలు పెద వాల్ నే జెప్పిరు
ఆ పిలిచి పిలిచి యాస్ట వచ్చింది నాకు
అదే ఎట్లాగో అయిపోయింది గాని మళ్ళీ చేసిన నేను. ఉమ్
అది మీ సీనియర్ కి తెలుసు నేను, నీకు తెల్వద అయితే
అహా తెలిదు నాకు
మీ పిన్ని వాళ్ళ సెల్లే
మా పిన్ని వాళ్ళ చెల్లె
మీ పిన్ని కాదు మా పిన్నోల్ల చేల్లే ఆమెకి తెలుసు నేను
అవునా?
ఆ
నాగెప్పుడు పరిచం చేయలె మీ పిన్ని
చి అసలే న్యాయం కాదు కదా పిన్నికి
ఉహు అంతే కదా, అంటే మేమెక్ రాలే రాలే అందుకే అదే ఆ అదే కోపం పెట్కొని నే ఎత్ అందుకే అదే కోప్పం పెట్టుకొని నాతో ఎక్కువ మాట్లాడట్లేదు
ఆహా అందుకే మాట్లాడత లేదా? తుమ్ ఎక్కువ కాదు ఇగ అప్పడంత కాదు ఇగ, ఇగ పెళ్లికి అయి అయితే ఎందుకు రాలే మరి పెళ్ళకి?
ఇగ అప్పుడు ఎగ్జామ్స్ ఉండే ఇగ మాకు ఇగ ఇంట్లో కూడా వద్దా అని చెప్పిరు, ప్చ్ ఎగ్జామ్స్ అని కాదు కనీ ఇంట్లో ఇంట్లో పంపిలే అప్ ప్పుడు
ఉమ్ ఇలా చెప్పు అలా చెప్పకు.
అంటే ఇగ ఒక్కదాన్నే ఒక్కదాన్నే ఉం టే వేరే ఫ్రెండ్స్ అందరు ఎల్లిపోయినారు. నువ్వు ఒక్కదానివేం పోతవింగ వద్దు అనని పంపిలే
ఉమ్ అదే కొంత మందయితే వచ్చిల్లు
ఉమ్ అవునవును తెలుసు చూసినా నన్ను చాలా బదిమలాడింది రా రా వే రావే రావే పెళ్ళి ఒక గం పెళ్ళికి ఇంకో గంట ముందు గంటుంది అన్నప్పుడు కూడా ఫోన్ చేసింనాకు
చీ నీయ గింత మంచి దోస్ స్త చ్చ నేనయితే వద్దను సబుడేక నేయ నేనున్నా ఇగ వద్దులే ఇగ రాలేదు అవసరం లేదు ఇగ
ఇప్పుడు నువ్వు గుడ ఫీల్ అయినవ ఏంది? అదే పెళ్లికి గంట ముందు ఫోన్ చేసి రావే వచ్చినవానే అడిగింది గని
ముర్తం ఎన్ని గంటలకు పిన్ని ముర్తం ఎన్ని గంటలకు? ఉమ్ నైన్ ఫార్టీ వన్ కయితే ఎయిట్ ఫార్టీ వన్ గుడ చేసింది కనీ నీకు గింతంత కూడా దాన్ని ఏమంటరూ న్యాయం లేదు నీకు.
పంపలే ఇంగ ఇంట్ల అంత దూరం ఏం పోతవ్ ఒక్ ఒక్కదానివే అని ఏమో ఆ మోహబాద్ తొర్రూర మీది అక్కడేగా పెళ్ళి జరిగింది
గంతే ఎన్ని కిలోమీటర్స్ జస్ట్ ఫార్టీ జస్ట్ ఒక బస్సు ఎక్కితే ఇట్లా దిగేత్తవు
దిగుత కానీ అప్పుడు నాకు నేను ఎప్పుడూ సెల్ఫ్ ట్రావెల్ చేయలేదు ఒక్కదాన్ని ఏడికి పోలేదు దానివల్ల ఆ అట్లా అని కాదు కాని ఎవరైనా తోడుంటేనే పోయేది అప్పుడు తోడు ఎవ్వర్లేరు మమ్మీ డాడీ రానని చెప్పినారు ఒక్కదానివీ ఏము వద్దు ఇంగా అని అది రాను అన్నారన్న అందుకే చెప్తున్న రాను అన్నారని
హ
సర్లే పర్లేదులే అప్పుడు అప్పుడు ఉంది కాలేజ్ కూడా ఉంది కాలేజ్ అదే పెళ్ళియిపోయిన తర్వాత కాలేజ్ కి కూడా వచ్చి కలిసింది అందరినీ
అవునా ఇప్పుడొచ్చింది నాకే తెలవదిగా
పెళ్లి అయిపోయిన తర్వాత వేములవాడో ఎటో పోయినారు
ఆ రైట్ రైట్
వచ్చింది
హ్మ్ హ్మ్
ఇంకా
అదే కాలేజ్ ఆ నువ్వు గూడా ఊ హ్మ్ నోబ్బా అయితే
ప్రాపర్ ఏ అని అంటారు తెలుసా
తెలుసు తెలుసు దేవుడు
ఊ హు
అంట్ర దేవనార అంతార అనంతరం ఆ ఓకే వచ్చాను నేను ఒకసారి
వచ్చినవ
ఓకే సారీ నోబ్బా చానా సార్లు వచ్చిన మా అమ్మమ ల ఊరు కూడా నోబ్బా
అవునా ఎడ నోబ్బా లో
మన బస్ స్టాండ్ సైడ్ అప్పుడు బస్ స్టాండ్ ఉండే అటు సైడ్
ఆహ
బస్ స్టాండ్ ఉంటది గా అటు సైడ్ బస్ స్టాడ్ సైడ్ ఇటు రైల్వే స్టేషన్ కాకుంటా అటు ఏట్ సైడ్ పోతుంది అటు ఖమ్మం కావచ్చు
ఊ
ఆ సైడ్ కానీ ఇప్పుడు ఎవరు లేరా యా క్లోజ్
ఊహు అవునా ఇబుడు కాల్ అయ్ పిందతోడ అట్ల ఆన్ చేసించు నేను చేస్త
అంటే ఆ అయిపోయినంక కూడా అట్నే ఉండల్నా?
అట్లొండో నేను చేస్తా.
మళ్ళా మా పిన్ని చేసుడు ఎందుకంటావా?
అదే ఊకే కాల్ చేసి చేయడం ఏందని
అదే అదే ఓకే ఉంటా ఉంటా
మధ్యానం దిన్లే అయితే
తిన్లేదు మధ్యానం మధ్యానం వేరే ఊరికి పొయినాం
పెళ్ళియామన్న?
పెళ్ళికి పోతే గిప్డే వ మనం గింత లాగు లేట్గా వత్తాం మనం పెళ్లి అందరు వాళ్ళ రిలేటివ్స్ అందరు పోయినంక కూడా మేమే వత్
ఆళ్ళందరు పొయినం వాళ్ళందరూ పొయినంక కూడా ఆడే ఉంటారు అంతేగా
ఆ వాళ్ళందరూ పొయినంక ఇక ఇకెవరన్నర సూసి వాళ్ళని వాళ్ళతోటి కాసేపు మాట్లాడి వత్తాం ఇక మాకు దగ్గరోల్లే అనుకో
మ్
ఇక మాకు దగ్గరోళ్ళు ఇక మావోళ్ళయిందనుకో మా పాలోళ్ళు అయ్యిల్లనుకో
ఉ
ఈ కథ ఇక ఆడ్నే మొత్తం తెల్ల నాంగ పోద్దున్నాంగ తెల్లార్లు
తెల్లార్లు మంచిగా డీజే పెట్కొ అది పెట్కొ డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్
ఆ డీజే డ్యాన్సు తావుడు అన్నీ ఉమ్ ఉమ్ ఉ వేరే ఉంటాది ఇగ ఎంజాయ్ ఉంటది లైఫ్ అబ్బా ఇదేరా లైఫ్ అనిపిత్తది అప్పుడు
అవునా?
నాల్రోజుల ముందు నుంచే ఉంటది
ప్రిపరేషన్ ఉంటది
ఆ మొత్తం అంద్ అందరు ఉంటరు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఫుల్ మంద ఉంటరు మావోళ్ళు
అవును ఇంకా పెళ్ళి ఏదైనా ఫంక్షన్ అంటేనే వేరే ఉంటదిలే గానీ ఇంకా రిలేటివ్స్లో కజిన్స్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది
అదే కజిన్సే మొత్తం వాళ్ళే
ఊ
మంచిగా టైమ్ పాస్ ఐతు కాలేజ్ పొయ్నోళ్ళు వత్తరు బాగుంటది
బాగుంటుంది
ఉమ్ ఉమ్ బాబాయ్ పెళ్ల్ళికి ఎంజాయ్ చేసినాం మా పిన్ని పెళ్ళికి గట్టిగా
ఇంకా అవిడ ఒచ్చింటే కలిశెదాన్నేమో నేన్
అవునా అయిన గుడా నేన్ ఎవరితో మాట్లాడలేలే నెన్ మాట్లడ్లే అసలు ఆ చూసే ఉండేటోన్ని ఇప్పుడు గుడా చూసేటట్లేదు తెల్సా ఇప్పుడు మా పిన్ని కూడా సూయించాలంటే మనా నీ ప్రొఫైల్ ఉన్నదా
మ్
దేడా మించింది ఇంకాకూడా తెల్వదు నువ్వు నాకు
ప్రొఫైల్ లొ అదీ నా ఫేసైడ్ ఉంది
అదే లేనే లేదు ఎట్లా చూనిస్తాది మా పిన్ని చూయించు అంటే గట్లఉంది కథ ఏం చేద్దాం పిన్ని తోని గట్లున్నది మ్ మ్ మ్ ఓకే
ఇంకా ఏంచేస్తున్న పైకి ఎక్కిర్ర అయితే
మ్ పైకెక్కినం ఆడ కూసున్నది
ఏం చేస్తుంది మీ పిన్ని మరి
నన్నే అబ్జర్ చేత్తాంది ఏన్ చేతన్న ఏం మాట్లాడత తన ఏంది అని వింటాంది ఏ ఏ స్పీకర్ ఎంపె అట్ ని జస్ట్ నార్మల్ గా నే ఇటు పక్కకు ఒచ్చి అటు ఇటు నడుచుకుంటా నేను మాట్లాడతాన అడ కూసోనీ
ఉ
నేన్ మాట్లాడే వాటికీ ఇంకో ఎక్స్ట్రా డైలాగ్ ఏత్తాంది
ఏమని
ఇప్పడ్దంక పిళ్లి అయితే బాగుంటుంది అన్నగద
మ్ మ్
బాగుంటదంటే మా పిన్న నుండి ఇప్పు నీ కూడా బాగుంటాంది గదా ఫోన్ మాట్లాడుతుంటే అంటాంది
ఉహు...... అట్లా ఒస్సయ్ స్పాట్లా ఆమెక్ డైలాగ్స్
అట్లా అప్డేట్ అయింది ఇంత ముందు లేకుండా గానే మెస్రాయిపల్లికి ఒచ్చినంక అప్డేట్ అయింది
ఔనౌను మీరే ఏశిరా ఏ లేదు ఉన్నప్పుడు గుడా ఉన్నది లే బానే ఉంది
కంటే కనవల్లేదు
కనవల్లేదు లోపల ఎతనన్న ఫ్రీగా ఉంటే
ఇప్పుడ్ డైరెక్ట్ ఓపెంటప్
ఆ
మేము గట్ల చేయోద్దు తప్పది ఇడ గూసోనీ నేను అటు ఇటు తిరుకుంట ఫోన్ మాట్లాడతుంట వీడియో తీతాంది
వీడియో తీస్తుందా
ఆ వీడో తీసి మాబాబాయ్ కి సూయిస్తది
ఆహా
మ్ మా బాబాయికి ఎక్కువ భయపడతా మా డాడీ కన్నా అది ఏమన్నా అనుకోవచ్చు అది లవ్ అనుకోవచ్
ఏమైన్నా అనుకోవచ్చా
ఆ భయమే అనుకోవచ్చు, లవ్ అనుకోవచ్చు, ఈ ప్రేమ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవ చ్చు.
ఆహా!
హుమ్
సరేలే మరి ఆ అట్లా ఉంచ్ ఉండు నేన్ చేస్తా.
ఓకే
హ్మ్